హలో వింతపిస్తుందిన్న వాయిస్
ఉ విన్పిస్తున్
చాలా రోజుల నుంచి ట్రై చేస్తాంటే ఇవాళ ఖాళీగా ఉన్నావు కొంచెం
ఆ అవును అంటే షిప్స్కె వెళ్ళి వస్తానని పడుకుపోతున్నాను
హ మరి జాబ్ ఎలా ఉంటుంది ఇది
పర్వాలేదు అంటే ముందు వరకు కాలేజ్ లైఫ్ కాలేజ్ లైఫ్ లో అ దంత ఎట్లా అంటే కాలేజ్కి వెళ్ళడం తినడం పడుకోవడం ఫోన్ చూడడం ఇదే సాగుతుంది ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ షిఫ్ట్లు నిద్ర లేక ఫుడ్ లేక సమంగా నరకం
అవ్ను నేను ఏంటి జాబ్ మేళకి వెళ్ళినప్పుడు ఫాక్స్కాన్ కంపెనీ అందులో చూసాను అబ్బ ఇప్పుడు అలాగే షిఫ్ట్స్ అన్నారు చాలా దూరం రావాలని చెప్ప చెప్పి నేను ఇంక మానేసాను
హ
అది కూడా షిఫ్స్ అంటే హాస్టల్ అక్కడే ఫుడ్ అక్కడే అన్నారు
మరి ఇప్పుడు జాబ్ చేస్తున్నావా
లేదు ఇంట్లోనే ఉంటున్నాను ఖాళీగా
ట్రై చేస్తున్నావా
ఆ ఇంకా ఏమిచూసుకోవట్లే వచ్చినా కానీ ఏంటి దూరంగా వస్తున్నాయని చెప్పి మేమం గైడి సైడ్ కదాం ఇక్కడే విలేజ్ లో ఉంటాము విలేజ్ మాది
నా నేను కూడా విలేజ్ లే బా కాకపోతే నాకు చిన్నప్పటి నుంచి హాస్టల్ అలవాటు ఇంట్లో ఎక్కువలేను నా థర్డ్ క్లాస్ నుంచి వచ్చ ఇప్పటి వరకు హాస్టలే ఇంకాళ అలవాటు అయిపోయింది నాకు సో వాళ్ళు కూడా పంపించేస్తారు ఏడకన్నా కూడా ఇంట్లో వాళ్ళు
అవ్ను ఎప్పుడు హాస్టల్లో లేన లేని
అందుకే పేరెంట్స్ పంపడానికి ఇబ్బందిపడతారు
ఆ అవును నేను ఇంక వెళ్తానన్న మా నాకు అన్నయ ఉన్నాడు ఇక్కడికి పంపించడ ఇంకా ఇంట్లోనే ఉండమంటారు ఎందుకులే ఎంత దూరం చెప్తే
అయితే అక్కడ ఏదైన్నా ట్ర్రాై యారి
ఇక్కడే చేస్తున్నాను గాని చాలా మంది ఏంటి ఆ ఊర్లో ఉండేననికి ఆ ఊర్లో బాగుంటది కదా అంటే అక్కడ నుంచి అక్కడ రావడానికి మా ఫ్రెండ్స్ అయితే అక్కడే ఉంటారు సిటీలో ఉంటారు కాబట్టి అక్కడక్కడ దగ్గర అని చెప్పి వాళ్ళు తీసుకుంటారు హలో
ఆ చెప్పు
ఆ తీసుకుంటారు అలాగే బిజీ అయిపోయారు ఇద్దరు ఒకరేమో షోరూమ్ లో చేస్తున్నారు ఒకరేమో టెలికాలర్
ఇంకా అంతే ఇది వరకు యే ఐ రాకముందు వరకు జాబ్స్ ఏవో కొన్నే ఉండేవి కదా కానీ ఇప్పుడు అట్లా లేదు మొత్తం మారిపోయింది తెలికాలర్ టెలికాలింగ్ అని ఏ చిన్న చిన్న జాబ్స్ చేసుకోవాలి ఇంకా తప్పడు టూ ఇయర్స్ నుంచి చ్చ నా ఫ్రెండ్ పాప జాబ్ అంటే కోచింగ్ కూడా తీసుకుంది ఐటీ జాబ్ కోసం కానీ అయినా రాలేదు అంటే వాళ్ళ ఏంటంటే ఎక్స్ ఎక్స్పీరియన్స్ క్యాడిడేట్స్ కే జాబ్ ఇస్తామ అంటున్నారు మరి ఫ్రెషెస్ ఎవరూ ఇస్తారు ఎక్స్పీరియన్స్ జాబ్ వస్తేనే కద ఎక్స్పీరియన్స్ వస్తది ఆ టూ ఇయర్స్ వెయిట్ చేసి చేసి చేసి మొన్న వెళ్ళమంటే ఇంటర్యూ కెళ్ళింది సేమ్ ఇలానే టెలికాలింగ్ అంటే బీపిఒ రోల్
మ్మ్
అంటే బీటెక్లు డిగ్రీలు ఎంత పెద్ద చదువుకున్నా ఈ టెలికాలింగ్ బీపిఒ రోల్స్ కస్టమర్ సపోర్ట్ ఇలాంటివే వస్తున్నాయ్ సరేలే ఏదోక్ట్ దొర్కి కింది కనీసం అదన్ చెయ్యు ఎక్స్పీరియన్స్ వస్తే సాలరీస్ అన్ పెరుగుతాయ్ ముందు ఎక్స్పీరియన్ ఉండాలని చెప్పి పెసి జాయిన్ అవమని చెప్పాను చాలా కష్టంగా ఉంది ఇప్పుడు బయట జాబ్లవి రావడం
ఆ చాలా ఏంటి ఇంస్టాలో వర్క్ ఫ్రమ్ హోమ్ అంట్న్నారు గానీ
ఆ అవన్నీ నమ్మకూడదమ్మా అస్సల్ నమ్మకూడదులాంట్ టివి అన్ని
నేను అలాగే నమ్మే ఏంటి నేను మా ఫ్రెండ్ ఇద్దరు ఫర్ ఎవర్దే వస్తుంది ఎందులో చూసినా సరే అదే వస్తుంది ఒకటేమో కార్ స్క్రబ్ అంటున్నారు ఒకరెమో ఫర్ ఎవర్ అంటున్నారు
లేదరా ఇన్స్ట ఊరిక్ కట్లా పెడ్తార్గాని అవన్నీ నమ్మకూడదు
మ్మ్ ఆ ఇంకా అవన్నీ వదిలేసామ్ ఇంకా బయటగా వెళ్లలేము ఇంక ఇంట్లోనే ఉంటున్నాము
మ్మ్ నేను ఇక్కడ పట్టామ్ గా అంటే చేస్తన్నాన్లే ఒక కొన్ని మంత్స్గా కాకపోతే ఇంకేమన్నా బెటర్గా చూస్కొని ఆ వేరే దాన్కి షిఫ్ట్ అయితే మంచిది కదా అని ఈ షిఫ్ట్ లో అసలాయితే లేదు నిద్ర ఉండదు నైట్ షిఫ్ట్ చేస్కొని వస్తే ఇంకా రోజంతా పడ్కుంటా ఆఫ్టర్నూన్ తిండి ఉండదు మార్నింగ్ ఉండదు నైట్ మళ్ళీ షిఫ్ట్ టైమ్కి లేవాల్సి వస్తాది ఇంకేటి హెల్త్ బావుంటది
ఆ ఆ శివ్ మా అమ్మ ఏంటి ఇక్కడ ఏంటి ధారాల ఫ్యాక్టరీ ఉంటది కదా అప్పుడు అలాగే షిఫ్ట్స్ అలా చేసేది అంటే పొద్దునున్చి సా మాధ్యాడం వరకు మళ్ళీ నై
మ్మ్ ఆ హలో